హ్మ్ బాన్నం మీరు బాన్నర
హ్మ్ బాన్నం తిన్నారా
హ్మ్ తిన్నాం మీరు
ఆ తిన్నాం
ఏం తిన్నారు
నేనా పెరుగన్నం తిన్న
హ్మ్
మీరు
ఆ మా దోస్ తిన్నాం
ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఫోన్ చూసుకుంటున్నా
ఆ అవునా. తోట్లొక?
లేదు బస్ స్టాండ్ కి.
ఉమ్
ఏం చేస్తున్నారు?
ఏం లేదు, ఇంస్టాగ్రామ్ చూస్తా ఉంటే.
ఆ
ఇంకా ఇదే ఇంగ ఇన్స్టాగ్రామ్ కొద్దిసేపు చూసేపాటికి, ఇంకా ఇంకా చూడాలని అట్లే చూసేస్తాం. టైమంతా అట్లే అయిపోద్ది.
ఆ అంతే, ఒకోసారి ఓపెన్ చేస్తే చూస్ కానీ ఏమంటవ్?
ఉమ్
షాపింగ్ ఏం చెయలేదా?
ఆహ లేదండి. ఆన్లైన్ షాపింగ్ చేస్తాంటం, ఆఫర్స్ ఉన్నప్పుడు అట్
ఆ మీకేం మెటీీరియల్స్ అంటే ఇష్టం? డ్రెస్సెస్ వెస్టర్న్ ఆ? ట్రెడిషనల్ ఆ?
ఉమ్ ట్రెడిషనల్వి ఇష్టమే, మంచి స్టిచ్ చేస్తే. మీకు?
మాక రెండూ ఇష్టమే, ట్రెడీషనలే. వెస్టర్న్ కూడ నా ఇష్టమే.
ఆన్లయిన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ?
ఆఫ్లైనే ఇష్టమ్. ఆన్లైన్ లో సరిగ్గా రావు కదా, క్లాత్ అంతా.
ఉమ, కొన్ని మంచిగా వస్తయి, కొన్ని మంచిగా రావు.
ఆ ప్లైనే చేసేది, ఆన్లైన్ తక్కువ.
ఆ ఆ
మీరు?
మేము ఆ, ఆఫ్లైనే. నె ఆన్లైన్ అట్లా చూస్తాము. మంచిగా ఉంటే పెట్టుకుని, లేకపోతే రిటర్న్ పెడుతూ ఉంటాం.
ఆ
ఉమ్
ఒక్కోసారి ఒక మోడల్స్ అన్ని వస్తాంటాయి, అవుట్ఫిట్స్ అన్.
అవును.
ఇప్పుడు వచ్చింనటి మరి పాతగైపోతే, కొత్త డిజైన్లున్నీ ఒస్తాయి.
ఉమ్ అదే గర్ల్స్ల ఎన్నున్నా సరిపోవు. ఇంకా కొత్త మోడల్స్ వస్తుంటే, అవి తీసుకోవాలనిపిస్తది.
ఆ అంతే ఇంకా గర్ల్స్ కి ఇంగెక్కువ ఇయర్ రింగ్స్ ఎక్కువ తీసుకుంటారు కదా,
ఇంగ డ్రెస్సులు ఇయర్ రింగ్స్ అంట బ్రేస్లెట్స్
మ్మ్ అన్ టే ఇయర్ రింగ్స్ ఎక్కువ బ్యాంగిల్స్ బ్రేస్ ప్లస్ అన్ కన్నా
మీరు కూడా ఎక్కువ తీసుకుంటారా
మ్మ్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా తీసుకుంటా
మ్మ్
మీరు
మ్మ్ తక్కువేండి దాన్మీద అంత ఇంట్రెస్ట్ యేం లేదు
హ్మ్
మ్మ్ హ్మ్
ఓన్లీ డ్రెస్సులెక్కువ
మ్మ్
మ్మ్ కొత్త డిజైన్లో వస్తే కొత్తవి తీసుకుంటనే ఉంటారండి
హ్మ్ తీసుకుంటాం బడ్జెట్ని బట్టి
మ్మ్
మ్మ్
ఏమ్ జేస్ సున్నరండి
మ్మ్
ఏం చేస్సున్నారు
హ్మ్ దుకెళ్ళవ్ ఆహ దేంది కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతాంది ఇంకెందుకులే అని ఇంగ పోలేదు
ఆ
ఉ
ఎందుకు పోలేదండి కాలేజీ లో ఫెస్ట్ జరుగుతుంది అన్నారు
జరుగుతాంది ఇంగ పండుగ ఉంది కదా అనేసి పండుగ జూసుకొని పోదామని
ఫెస్ట్ చేసేది ఇయర్ కి ఒకసారి కదండి
హ్మ్ ఒకసారే ఇంక ఇంట్లో వాళ్ళు పంపి
హ్మ్
మ్మ్ హ్మ్
మీ ఫ్రెండ్స్ అంత పోయినారు అని మీ ఫ్రెండ్స్ అంత పోయినారని,
పందె
ఆ
మీ కాలేజ్ లో ఏం చే దా
మా కాలేజ్ లోగున ఫెస్ట్ జరుగుతంది కానీ మేం పోలేది ఆడు బైనే ఎంజాయ్ లవ్ నైట్ టి ఇవెంట్ జరగుతాది నైట్ కొ ఒక్కటే కదా
ఆ
మామూల్ గానే రోజు తిరుగుతంటం కదా కాలేజ్ ఆ రోజు ఏమని
అంక్ ఎంతండి ట్రై ట్రైనింగ్ ట్రైనింగ్ వర్క్షాప్ జర్గలేదా
ఆ జరిగిందండి అమ్రెడై డు వి ఎల్ ఎస్ ఐ గు ట్రైనింగ్ చెప్పారండి క్లాసెసు
ఉమ్మ్ ఎన్ని డేస్ ఎ బ చెప్తునర
ఎంబ్రాయిడరీ అన్ అంతగా చెప్ల వి ఎల్ ఎస్ ఎన్ కొంచెం పర్ల
ఆ
వాళ్ళు ఏదో కు కొంచెం చెప్తారు అయిపోతది అంతే పూర్త్
ఎవర్ ఒష్నా జెస్ట్ టు బేసిక్స్ చెప్పేస్తార్ ఎల్పోత్
ఉమ్మ్ ఫుల్గా అంత కంప్లీట్ అయితే కోర్స్ ఉస్తదులే నమ్మకం ఉంటార్ వాళ్ళే అర్ధబర్ధం చెప్త్
పోతది
ఆహ్
మ్మ్
వాళ్ళు వచ్చే చెప్పేది ఐదు రోజు ఐదు రోజులు కొంచెం బేసిక్స్ తోటి చెప్ ప్పి పోతారు మిగతాదంతా యోన్ నేర్చుకుంటం
మ్మ్ అదే మాకే ఇంక సాఫ్ కేస్ జరిగింది
ఆహ్
నౌన్ది ఫౌండేషన్ వాళ్ చెప్పారు
ఉమ్మ్
ఇంగ దీన్ తరియు జాం ఆ ఇంటర్వ్యూ ఎలా టే క్యూషన్స్ అడుగుతారు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంగా అటైర్ ఎలా ఉండాలి ఇంకా జా బుడ్ ఇంగది గ్రూప్ డిస్కషన్, జామ్
ఉ అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే మామూలు క్లాస్ లో చెప్ చెప్పేది ఆడ చెప్తన్నారు
ఉ ఇకా రెసుమె ఏ సివిలు అవి చెప్ప ఎ పెటి చేయించారు ప
ఉ
ఉ ఐటి సైడ్ వెలుతున్నారా కోర్ సైడ్ వెలుతున్నారా
కోర్ సైడ్ అండి కానీ కోర్ సైడ్ జాబ్స్ ఏముండవు అంటారు
అంటే ఓపెనింగ్స్ ఉండవు ఫ్రెషర్స్ నీ అంతగా తీసుకోరు ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు తీసుకుంటెనే ఎక్స్పీరియన్స్ వచ్చేది
వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేకుంటే ఇంకా అసలే తీసుకోవాలదు ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ ఉన్నా చాలు
ఉ అంతే
ఐటీనే అన్ని వస్తన్నాయి కాలేజీ లో కూడా లాస్ట్ కి ఏమైతుందో
ఇంక ఇప్పుడు ఐ టి మేం పోవచ్చు కానీ అడ అంత సెక్యూర్గా ఉండదు కదా
ఉ ఎప్పుడూ పో ఎప్పుడూ ఉంటాదో తెల్వదు జాబ్
అదే
ఇది కోర్ లో వస్తే కన్ఫామ్ గా ఉంటది ఎన్నాళ్ళైనా చేసుకోవచ్చు
ఉ
శాలరీ కూడా ఇంక్రీజ్ ఆ ఇంక్రీజ్ అవుతానే ఉంటాది
ఆ
అ వస్తే చాలు ఇంగ కోర్లో చిన్నదైన మా కాలేజ్ లో కోర్వే రావంటారు ఏం చేస్తారు స్టార్టప్స్ అవి ఓటె అంట వచ్చేది
ఎంది
స్టార్ట్ప్స్ కంపెనీలు అవేవో వస్తాయంటనే
ఉమ్ ఉమ్ దాంట్లోంకి పోవలంటే
ఉమ్
ప్రిపేర్ అవుతున్నారా
ఆ ఆవుతున్న ప్రిపేర్ మీరు హలో
ఎస్ ఆ అలో
వాయిస్ సరిగ్గా వినిపియ్యటంలే హలో
హలో
హలో
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తాందండి ఇంతవరకు సరిగ్గా వినిపియ్యాలే ఉమ్ మీది ఎంత వరకు వచ్చిందండి ప్రిపరేషన్
ఇంగ స్టార్టింగ్ లో ఉన్నాం స్టార్ట్ చేస్తున్నాం అట్లా బేసిక్స్ నుంచి పోతున్నాం
ఉమ్
ఏమో ఫ్రీగా ఆన్లైన్ కోర్సు ఉంటే అవి చేస్తా ఉన్నాము
ఆ
కొన్ని ఉన్నాయి కదా ఎంబెడెడ్ గా వి ఎల్ ఏ సి
ఉమ్
బిసీబి అలాంటి
ఉమ్
అ ఉమ్
సింప్లీ లర్న్ లో గూన చెప్తారు కదా అండి ఉమ్
దేంట్లో
సింప్లీ లర్న్ సింప్లీ లర్న్ యాప్ లో కోర్సెస్ ఏవైనా వినొచ్చు సర్టిఫికేట్స్ వస్తాయి
పాయింటే కానీ వాళ్ళు చెప్పేది అవి వింటా ఉన్నామండి ఉమ్
సరే అండి బాయ్ ఓ తాను
అంటే ఉమ్
ఉమ్ అ